హలో హలో సస్టర్ హలో
ఆ గుడ్ ఆఫ్టర్నూన్
గుడ్ ఆఫ్టర్నూన్ సిస్టర్
ఏం చేస్తున్నారు
సరి ఏం లేదు మీరేం చేస్తారు
నేను కూడా ఏం చేస్తలేను ఉరికే ఉన్నా తిన్నారా
ఆ లేసిస్త తినాలి ఇంకా మీరు తిన్నారా
ఆ తినలే ఇంకా తింటా
అవునా
ఏంటండీ ఈరోజు స్పెషల్ సమ్మర్ అంటే ఇప్పుడే లస్సీ తాగి కూసున్న
అవునా
మీరేం చేస్తున్నారు
ఏం లేదు సిస్టర్ కొంచెం వర్క్ ఉంటే చేస్తాను
అవునా
ఉహూ
ఈరోజు స్పెషల్ ఏంటి
ఈ రోజు టమాటా స
రమ్య వండిందా మీరు వండిండ్రా
మా మమ్మీనే సిస్టర్ నాకు రాదు మీ అమ్మ వాళ్ళు ఏం చేస్తారు సిస్టర్ సారు మరి హలో
ఆ
మీ పేరెంట్స్ ఏం చేస్తారు సిస్టర్ హలో హలో
టమోటా
వినమ ఆ ఇది వస్తాంది అదే ఏం చేస్తాళ్ళు అంటున్నా సిస్టర్ మరి మీ పేరెంట్స్
హలో మామింది నా డ్రెస్ ఉంది
మిషనా, అంటే మిషన్ అంటే మీరు ఓన్లీ అంటే మీ విలేజ్ వాళ్ళ కుడతారా లేదంటే పక్కన వాళ్ళకి ఎక్కడైనా కుట్టి, పార్సల్ పంపియమన్నా పంపిస్తార బయట ఉన్నారా సిస్టర్ లేదంటే కూలర్ ముందర ఉన్నారా మీరు
అవును
అందుకే గలే వినబడుతాంది మీ వాయిస్ ఏ వినబడట్లే
అవునా
మ్
అమ్మారు కదా ఎండ అయితే ఈ రోజు బాగుంది
అవును రోజు బాగానే కొడతాంది
రోజు కాని ఈ రోజు ఎక్కువ ఉంది కొంచం
అవునా
చేస్తున్నారు ప్రెజెంట్
ప్రజెంట్ ఏం లైఫ్ సిస్టర్ కొంచెం వర్క్ ఉంటే అదే చేస్తానా
అవునా
మ్ ఇంకా మీ విలేజ్ సైడ్ ఏం ఫెస్టివల్స్ ఎక్కువ జరుపుకుంటారు సిస్టర్ మరి
మేమైతే రంజాన్ బక్రీదే ఎక్కువ
మరి మిగతా వాళ్ళ అయితే
వాళ్ళు కూడా అంతే అందరికి అదే ఉంటది ఇంపార్టెంట్ అంటే అదే
ఆహా
ఆ
అంతా అంతా ముస్లిమేనా సిస్టర్ మీ సైడు
ఆ కాదు ఉన్నరు తెలుగు వాళ్ళు అన్ని
ఆ
ఉన్నారు అన్న డ్రీంగాలీస్ తెలుగు వాళ్ళు
బెంగాలీస్ కూడా ఉన్నారు రమేష్ గ
ఆ ఉన్నారు
అ వాల్ల్ ఎం మంచి మంచి చేసుకుంటారు హలో హలో ఉన్నార సిస్టర్ పోయిలా లైన్ లో హలో ఆ వినబడుతాందా సిస్టర్ ఏమైంది సిగ్నల్ లేదా
అంట రావట్లేదు
మీ దగ్గరే ప్రాబ్లం ఉన్నట్టుంది నా దగ్గర సిగ్నల్ ఉంది
ఉందిగాని వాయిస్ వస్ లే
అవును అయితుంది అట్లా
అ ఎట్ వాయిస్ బ్రేక్ అవుతుంది కానీ
నాదా మీదా
నాదే అనుకుంటా
అవునా ఎందుకు ఫోన్ల నెట్ లేదా
నేను లోపట ఉన్నా ఇప్పుడు బయటికి వచ్చిన
ఆహా అదే నిన్న మీ నెంబర్ ఒకలికి ఇచ్చిన చేసిలా సిస్ జర్మర వాళ్ళు చేయలేదా
ఆ ఇంతే
ఆమే పేరు కల్పన
అవునా ఏం నా తీయలే మరి
ఈ రోజు చేస్తారు కావచ్చు అయితే
ఉ
ఇంకా ఎన్ని ఉన్నాయి మీ ఇంకా టువెల్ ఉంటాయా కాల్స్
ఆ ఉన్నాయ్
మ్మ్ అర్ధం కాలే
సెవెన్ ఫోన్ కాల్స్ అయినయ్ నావి
లెవెన్ అంటే లెవెన్ లో ఏదైనా డిస్ కనెక్ట్ కాలేదా
అయినాయి అన్నీ డిస్కనేమో ఫోర్ ఫైవ్ డిస్కనెక్ట్ అయినాయ్
అవునా అదే డిస్కనెక్ట్ అయినావి కూడా ఎవరికో వచ్చినాయి అంట అంటే మళ్ళీ కాల్ చేస్తే పోయినాయి అని ఆ చించి ఆరేత్తారు మ్మ్ డిస్కనెక్ట్ కాకుండా ఉంటే అయిపోయేది
ఆ కరెక్టే
ఇంకా నాకే చేసిల్లా ఇంకా వేరే వాళ్ళకి ఎవరికన్నా చేసిల్లా
ఆ చేసినా మాగ్జిమం అయితే ఇగ ఫోర్ ఫైవ్ కాల్స్ అంటే మీకే అం అనుకోండి.
ఆహా
అలా
ఇంకా మీ ఫ్రెండ్ పేనయా
ఆ ఫ్రెండ్స్ చేస్తే కాల్ కట్ అయిపోయింది మళ్ళీ ఒకసారి చెయ్యాలి
అవునా
ఇంకా సమ్మరు కదా ఏం చేస్తున్నారు
ఏముంది సిస్టర్ ఏంలే ఊరికనే కూర్చున్నాం
హ్మ్మ్
అవ్వ హ్మ్
అర్ధం కాలే
సింగ్నాజతనా
మీరు ఫోన్ ఎక్కన్నో దూరం పెట్టి మాట్లాడినట్టు దాని వాయిస్
అ కాదు కాదు
ఆ ఏన్ సిస్టర్
అదేనే ఉంది పన్ రాద
ఏం ముందు ఇంకా ఏం లే ఇంకా మీరే చెప్పాలి
హ్మ్మ్
రంజాన్ రోజు మరి ఏం స్పెషల్ చేసుకుంటారు మీరు
దానిలో అయితే కొత్త బట్టలు వేసుకుంటాం ఇంకా బిర్యానీ అది సేమియా
బట్టల కాస్ట్ ఎక్కువగానే ఉంట
అవును ఉమ్
కదా
అవునవును అంటే అందరు ఒకటే దగ్గర వేసుకుంటారా
ఆ చేసుకుంటాం ఇక చిన్న నాన్న వాళ్ళు వస్తే చేసుకుంటాం లేకపోతే మేము మేము చేసుకుంటాం
ఉహు
హ్మ్మ్ బుల్సలా ఉంటాయి కదా మరి మంచి
అర్ధంగాలే
మంత్రిగాళ్ళు మంత్రిగాళ్ల్లో ఉంటారు
మంచి ఏరియా లా
హ్మ్మ్
హలో
వస్తే అందరు కలిసి చేస్తుందమని చూస్తున్నాం
మిషన్ గుట్టే దగ్గర ఉన్నారా సిస్టర్ మీరు
ఇప్పుడే
అదే సౌండ్ వినపడుతుంది
ఆ మీరు ఎలా చేస్తుంటారు మరి మీ ఫెస్టివల్స్
మాది ఏమున్నది చుట్టాల దగ్గర పోతే చుట్టాల వాళ్ళ ఇంటికాడ ఇంక లేదంటే ఎవరి ఇంటికాడ వాళ్ళ ఎక్కువ అయితే బతుకమ్మే కదా ఇక
ఆహా అందరు వస్తారు కదా ఇప్పుడు
అప్పుడు నార్మల్ గా చిన్న చిన్నవి అయితే ఎవరి ఇంటి కాడ వాళ్ళే చేసుకుంటారు
ఆ
అమ్మమ్మ వాళ్ళ అర్ధం కాలే
ఏముంటది అన్నట్టు
బతుకమ్మ రోజు అయితే ఏం ఉండదు దసరా రోజు అయితే మటన్ మటన్ వండుకుంటాం మటన్ ఆ చికెన్ వాళ్ళు చికెను ఫిష్ వండుకునేటోలు ఫిష్
ఆహా అలా అంటారా
హ్మ్ ఇంగ ఎవరి ఇష్టం వాళ్ళది
మీరు ఎక్కువ ఏమనుకుంటారు మరి
మేం మటన్ తెచ్చుకుంటాం
ఆ
మీరు ఉగాది అవి ఏం చేసుకోరు సిస్టర్ ఇంగా
అదే ఏం చేయము మేము
అంటే ఆ రోజు ఏమన్నా స్పెషల్గా వండుకుండు అట్లా ఏమి ఉండదా ఇంగా
నాకా ఏమి ఉండదు ఓన్లీ రంజాన్ బక్రీద్
ఆహా
హ్మ్
ఇంకా
మాకు ఉంటాయి గానీ
ఎక్కువ ఉండవా
హ్మ్ ఎవరింట్లో వాళ్ళనే చేసుకుంటారు
హ్మ్ హు
మక్సిమం అయితే ఇదే పెద్ద ఫెస్టివల్ ఇదే ఎక్కువ చేసుకుంటాం అన్నట్ అందరు కలిసి
అదే వన్ మంత్ ఉంటది కదా
అ
హ్మ్ ఓకే సిస్టర్ మరి
ఓకే బాయ్
బాయ్